ను చ ఎ నువు చేయక పోతే బ అంటే పడుకో న్ పోయేదాన్ని నేను ఉ
చ్రమోహన్ తో మాట్లాడ త్ మహేందీప్
ఏంటి ఫోనే నీకు చేసానా నువ్వేమో ఎత్తట్లేదు కాసేపు కూర్చుని చూసాను చూసి ఇంక చార్జింగ్ పెట్టేసి ఆ వెబ్ సిరీస్ చూత్ చూస్తున్నాన్ అని చెప్పానుగా టీవీ పెట్టుకొని ఇంక మంచ మీద పడుకున్నాను అలాగా
ఆ చోత్త చౌ త్త పోనుకున్నారు ఆంటి లెగిసి గడదరు
ఆ
బానే ఉంది
ఇయ్యాల మా అన్నయ్య రీడింగ్ లో కాబట్టి ఫ్రీగా మాట్లాడేతున్నాను అందరితో
ఆ పాపం అయ్యో వాళ్ళుంటే మాట్ అట్లా ఎం లేవా
లేదు అటూ ఇటూ తిరుగుతానే ఉన్ టడు మా అన్నయ్య కూడా కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు కదా ఎవరెవరో చేస్తరూ
హ్మ
అటు ఇటు తిరుగుతా ఉంటడు లేకపోతే ఒక రూము మా అమ్మకి ఒక రూమ్ మా అన్నయకి నేను ఇలాగ బయట తిరుగుతూ మాట్లాడాల ఊహూ
మాట్లాడి మాట్లాడి అలిసిపోయినట్టున్న
ఆ అరే ఏంటి టాపిక్ చదువుకోలేక అమ్మాయితో మాట్లాడుతు నింగా మళ్ళా అక్కే బాగా మాట్లాడింది ఆ అమ్మాయి చిన్నమ్మాయి అమ్మాయి ఏం మాట్లాడట్లా
అప్పుడు స్టడీ గురించి భయం లే ఏం చదువుతవో అని
అది లాక్కొచ్చామే అమ్మాయి ముందు అమ్మాయితో మాట్లాడేటప్పుడు స్టడీస్ దాని గురించి మాట్లాడే జాబ్ గురించి మాట్లాడే నా అమ్మాయి కాల్ ఫస్ట్ కాల్ తర్వాత కాల్ నాది మాట్లాడినప్పుడు కూడా ఎనర్జీ లేదు కదా ఏదో ఏదొ అలాలాలాకొచ్ వచ్చేను అమ్మాయి ఏంటి దాని గురించి మాట్లాడుతుంది వాళ్ళు మాట్లాడొద్దు అన్నారు కదా ఆ దాని గురించే అడుగుతు ఏమ్మ మాట్లాడకూడదమ్మా నాన్న
కాల్ డిస్కనెక్ట్ అవ్వలేద్ సంతోషం
అవునే డిస్కనెక్ట్ టవలేదు బానే వత్తుంది
నిన్న మనం ఏం మాట్లాడకపోయినా కాని డిస్కనెక్ట్ అయిపోయింది పొద్దున్న నిన్నా
ఏం ఇప్పుడే గదా ఇందాక
అది గాదు
ఊ
ఇంక్ కోకటే నిన్న కూడా ఏ ఇంకా టూ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ కంప్లీట్ అవుద్దా అనగా ఆపేసాడు అప్పుడే వెంటనే మ ఇచ్చేసి వచ్చింది కదా అలా గ్రూప్లో అలా వచ్చింది కదా పాయింట్స్ అన్ని బెట్ట్ ఉంటారు చూస్తున్నా అన్నమాట
అ
పెన్నింగ్ పెన్నింగ్ కోర్సు లో అంటున్నా ఇక్కడెక్కడ ఉన్నావు బెంగళూరు హైదరాబాద్ అంట
అదేంటి ఇక్కడ ఉందక తేప్
లాక్షలు పెట్టి నేర్చుకోనివాలంట ఎయన్నిరు ఉఫ్ఫ్ ఉఫు అనేవి
అవునా
ఆ అలా అవును నాకు తెలుసా అసలా స్ట్రైక్ అవ్వలేదు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అంటే బెంగళూరులోనే ఇతాడు వెళ్ళాలి లక్షల్లో ఉంటంది తెలుసా చెప్పా చూసాను యూట్యూబ్ లో కొట్టానమ్మా ఇప్పుడు రాజమండ్రి లో పెట్ పెట్టారంట అక్కడ తీసుకోవచ్చు అది ఇద అని చెప్తున్నారు సరలే అంత దూరం మల్లాలయిందే. ఇంకెందుకులే మా ఆశల మీద నీళ్లు చల్లేసారు అనుకోని స్నానానికి పోయాను అనమాట చూసే చూసే అలిసిపోయి
సేమ్ మగ్గం వర్క్స్సాను ఏంటి ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ మళ్ళీ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ఒకటి రెం ఒకటి మళ్ళీ ఏది
లైనింగ్ అయితే ఒకటి
ఆ ఒకటి అలాగ
బానే ఉంది
ఫీజు తీసుకుంటారు ఫ్రీగాదు
తీసుకుంటారు మరి ఓ ఐదు వేలు అని చెప్పొద్దేమో చూడు అటు తిరిగి ఇటు తిరిగి మూడు వెలు అంటది
మనం ఏం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం అడుగుదామ అని ప్లాన్ చేసినా వెనక్కి వెళ్ళిపోద్దే
హ్మ్ ఇంగా ఇప్పుడు హీల్స్ ఎసుకోని నడుతూ మాట్లాడుతున్నానా నాకేంటో మోడల్స్ నతడు చూడు కట్వాక్ ఇట్ట్ ఏమనా గేల్స్ ఏసుకుంటే అలానే వతదా కొంచం తిప్పుకున్నాడు నట్ట
హీల్స్ కాదు కదండి ఇ ఎంటైపోయినయ్
కాదు పాతయి ఉన్నాయి కదా
ఆహా ఆయా హ్మ్
అయి అందనమాట నడుతున్నాను అలా నడుతున్నాను అప్పుడు మోడలు అయిపోతాను నేను
ఆ ఐపో బాబు ఐపో మోడల్ మీ ఓడు అదే ముందే అది నేను బాగా అవ్వాలని చెప్పి కోరుకుంటది
ఆ అదే అది అయ్యను అనుకో ఇంకా ఆసలు వద్దలుదు బ ఆ నాగదే కావాలంటదా అమ్మో నిన్న మీషో డెలివరీ వాడు వచ్చాడా ఆ చెప్పు కదా ఆడికి అడ్రస్ చెప్తేకి రోడ్డు మీదకి వచ్చి కనపడండి అంటున్నాడు అయ్యాద ఆడు అసలు అన్నీ కరెక్ట్ గా పెట్ ఎహెన్ మొత్తం అంతా ఇం ఇలా స్ట్రెయిట్ట్ గా రావాలి అదేంటిది ఆ కొత్తగా అంబేద్కర్ బొమ్మ పెట్టారు దాని ఎదురుది ఆ దానికి లెఫ్ట్ సైడ్ థర్డ్ బిల్డింగ్ మాది అని మొత్తం అడ్రస్ లో మెన్షన్ చేసాను అయినా ఫోన్ చేసి అడ్రస్ ఎక్కడ అడుగుతున్నాడే ఆడు నేను చెప్పిన అడ్రస్ కి రాలేదు. అటు ఇటు సాహితీ హస్ స్పిటల్ ఉంటది చూడు. అటు సైడ్ వచ్చాడు అటు సైడ్ వచ్చి అక్కడ నుంచి అడుగు నన్ను నా అడ్రెస్సు నేనెమో ఇటు ఇటు పెడితే
హుహ్
మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి, వెనకకు రండి అని చెప్పి ఇలా రండి అంటే రోడ్డు మీదకి వచ్చి కనపడండి మేడం అన్నాడు. సరేలే అనేసి రోడ్డు మీదకి వచ్చాను. ఎలా ఉన్నానంటే నమ్మవు నువ్వు
ఆ
అలా పైన ఒక టాప్ ఆ నైట్ డ్రెస్ మీద్ది టాప్ కింద ప్రస్ సన్నదాని ఇంటికెళ్ళినప్పుడు ఎసుకున్నాను చూడు డ్రెస్ పలకరించడానికి ఎళ్ళినప్పుడు యూనిఫామ్ అన్నారు. అంతే దాన్ని నేను ఇంట్లో నైట్ డ్రెస్ కింద వాడెతున్నాను. దాని ప్యాంట్ కాంబినేషన్ బానే ఉంటదిలే ఎసు ంటే. ఆ పి చ్చిదానిలాగా వచ్చి వడ దొబ్బట్లా కను పత్తిగాళ్ళా నన్ను దొబ్బకుండా చిరాగ్గా ఉంటుం అతన్ని అల్లెతున్నాను. అలా అల్లేసుకుని ఈట్లేమో ఇలా వచ్చేసి పిచ్చి అమ్మలాగా ఆ ఏ పని మనిషి లాగనో అలా రోడ్డు మీదకి వచ్చేసానే. వచ్చేసరికి సడన్ గా మా ఆఫీస్ నుంచి అదే టైం కి వస్తుంది. బుమ్మిదా ఎమై గా ఎం దుకు ఎందుకా అనుకున్నాం. ఆహా అలా చూసేసిన అయ్యయ్యో అనుకుని వచ్చేసిన చూసి టూ మినిట్ అలా వేట్ చేసాడు. కనిపిచ్చి ట ఆ ఇటు ఇటు అని చెప్పి వచ్చేసాడు లోన అటు చూడ తే తలతలా మెరిసిపోతున్నా ఎండేమో పిచ్చండే ఒంటి గంట కనుకుంట పచ్చెండ అదేను ఇదేంటి ఇంకా పీచ్ కలర్ షర్ట్ ఇంకా మెరుతుందది హ స్ప చూడే అన్నీ నాకు కొంచెం ఇంకొంచెం సైట్ సైట్ ఉందేమో సడన్ గా చూడలేను ఏదన్నన్ అంత బ్రైట్ గా ఉంటే చూడలేను అ చూసేసరి గ మరిసిపోతుంది నన్ను చూత్తే ఆ నదిలాగా ఉన్నానే అసలా అసలు చూసుకని నాకే యా ఉవ్యక్ అని వంతోచేస్తు డోక వచ్చిసిందసల ఇంకాంతేనమ్మ
అడిగిందా నిన్ను ఏంటే అంత బాగున్నావని
ఎదు ఎక్ ఎక్కడకనిపించింది సరిగా ఫీజ్ కనపడలేదు నేను కనపడలా చూసినప్పుడు పారిపోయింది దెబ్బకి ఏంటి అలా వెళ్ళిపోయవ్ చూ ఉండాలి కదా చూ చూద్దను కదా అంటని మ్మ్ అలా అయింది ఉండండి కదా కొంచెం సేపు అన్నని ఏదో కవర్ చేసానున్న ఆ మీషో వాడేమో గంటకెత్తనాడా ఆ ఓ టీబలు చెప్పి స్కాన్లు చేసి అయి అ తీసునింక ప్పరిగే పరుగాల అయిందన్మాట
కానీ దగ్గర దగ్గర ఉంటే చూసుకోకుండా ఉండడం గ్రేట్ అసల
టైమ్ కొంటరి చూసుకోవచ్చు
మ్మ్ అంటే ఎలాగన్నా కనపడతారు కదా ఎదురింటోళ్ళు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు పక్కింటోళ్ళు
ఆ తన బడు నేను ఒక బయటకి వస్తే సత్తే కదా ఫస్ట్ వాష్రూమ్ కి తప్ప దీనికి రాను వాష్రూమ్ కి ఫ్రష్ అవడానికి బ్రష్ చేయడానికి వీట్లికి తప్ప ఇంక దేనికి ఇ రాను వింట్లొ వింట్లోనే తిరుగుదను
అవున
కో ఇన్సిడెన్స్ గా ఎప్పుడు కనవల్లా
ఇక్కడ బయట కూచ్చుంటారు అలాగే ఆ దిమ్మ ఉంటది. అ దిమ్మకడె స్కొను కుచ్చుంటారే అలా ఎండయినా సరే ఇంటి అంత మండిపోతున్నా ఇంట్లో కూడా
మ్ హ్మ్ మ్మ్
ఆ ఆమెకు
అమ్మే యే చేతందో పోను
హ్మ్ ఏంటో ఇలా కాల్ చేయేత్తున్నారు డైరెక్ట్ గా
మ్ బానంది
ఏంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ మా మాట్లాడు సరిపోద్ది నీ కు వాళ్ళకి ఆ నీ నంబరీ మంటున్నావ్ రా కా చెప్పక్క లే వినపడుతంది మ్మ్ తనక్కూడా ముందు ఇచ్చింది కొంచెం నువ్వు వాళ్ళంబడి ఉంటావేమో అని అలా జెప్ప్యా
మ్మ్
సరే నంబర్ ఇత్త ను మాట్లాడు
సరే నువ్వు పోడుకుంటావా రేపు మార్నింగ్ మాట్లాడతావా నువ్ వాళ్తోట్టి రేపుడుతో ఎండని ఇప్పుడు కంప్లీట్ చేసేద్దామని చూతున్నాన్, ఇద్దరు సిస్టర్స్ అంటే ఒకళ్ళతో నువ్వు మాట్లాడు ఒకళ్ళకి నా నంబర్ ఇయ్ కవర్ జేసుకోవచ్చు.
ఇంగ చెల్లితో మాట్లాడేసాన్ నేను అక్క ఫోన్ చేతంది మళ్ళీ
చెల్లితో ఎన్ని ఫోర్ అయిపోయినయా
లేదు ఇద్దరితో ఆ ఫస్ట్ వాళ్ళ అక్కతో అయిపోయినయ్ నాకు ఇప్పుడు ఆళ్లక్కె కాల్ జే నంటే మూడు అయిపోయినాయి చెప్పాను కదా రెండు పోయినయి ఒకటి అయింది అని
అయినా పర్లా మాట్లాడేయ్ ఫోన్ కాల్స్ ని కౌంట్ చేయ్ కు
మ్మ్ అంటే నమ్ జీరో రాలేదు
జే రో రా జీరో రాలేదా
అవున్
జీరో వత్తే పని చేయద్
ఇంకా ఒకటుంది వాళ్ళ చెల్లితో అయితె ఇంకా మూడున్నాయ్
సరే అయితె ఫోన్ జేసి మాట్లాడు టెన్ మినిట్స్ అయింది
హ్మ్ బాయ్